హలో నేను బయటకి పోతా
హలో
ఉం
ఇ హలో
హలో ఏం చేస్తున్నారు మీరు
డ్యాన్స్ చేస్తా నువ్వు వచ్ఛచేస్తావా
వద్దు వద్దు నాకు డ్యాన్స్ రాదు
నీకు వచ్చా అని నా తెలుసులే
నాకు రాదు పక్కన వాళ్ళు నడుపు చెప్తారు వాళ్ళు భలేన అవుతానే ఉంటారు ఇప్పుడు
ఆహా
ముప్పై రెండు పళ్లు వేసుకొని మరి నవవుతారు వాళ్ళు ఇప్పుడు
ఎవరెవరు
పక్కనన్నారులేండి ఇద్దరు మనుషుల కోతలు
అమ్మా మీరు ఎవ రెండు పళ్ళ వేసుకొని నవ్వుతుంటారు బులు డడాన్స్ వేస్తే ఒకు నరమ
నిజమే కాబట్టి ఒప్పుకుంటారు వాళ్ళు కూడా
ఒప్పుకున్నారు ముప్పై రెండు బళ్ళు వేసుకున్నా తారంట
ఏమంటాం మ చెడదాం
ఆ
చడా
ఇదో నా పేను నేను సుధాకర్ అభినయను
ఆ సుధాకరాబ్ హలో సుధా వాగున్నావా ఓకే మస్ మీస్ కోరంగభనే
వచ్చిన ఇంకో బయటికి ఏ ఎగ రాసా
ఏనాయి
ఏయావ
ఏమే నువ్వు స్నానానికి రమ్మంటే రావు బ్రష్ కి రమ్మంటే రావు నిద్ర పోావు ఏం చేస్త స్త అంత నువ్వు
ఇద్దర వాాలే త నుంచిష్నా మ
ఉ అవును నువ్వు
ఆ ఏను
మామ్మి ఎత్ర మా వచ్చిన్న
స
పక్కన పెయింటింగ్ జరుగుతుంది ఆటలి ఇచ్చేసిందా
ఆ
అద షుగర్ ఎక్కవ
షుగర్ ఎక్కువ
పిలా కదాప్పుడు పక్క పిల్లలు కేకువా
ఆ పిల్ల పక్కపిల్ల గమ్మగా పడుకోనింది
కమ్ముగానే ఉండద్ది తర్వాత జరస్తుంది ప్రతి గంటంలో బాత్రూమ్ లో పెం బాత్రూమ్ లోపలా చో లా వెర సీరియస్ ఎ చేటా వళరం నన్న
బైట్ డోర్ బెట్కెల్పి అవా
తనం
వచ్చిది
వయ్
తీ
అసను అసను వాని బయటికి పోవ అలా ఎందా కొట్టి కొట్టి సంపాస్తున్నారుారేని డోర్లు మాకుంద అ ఎక్కువ ోరే
అమ్మ చేపిస్తారులే అమ్మా ఏదో మీరు చేయిించుకున్నట్టు చేస్తున్నారా
ఊ.. మ్మో
ఊ
అం త్ర వస్తే అప్పుడు చెప్తా అందరి సంగతి
ఏ మనీ
ఏం లేదు ఖాళీగా ఉన్నామని తిన్నారా మీరు
పెట్టావా తినడానికి
పట్టలేదు మా మెస్ లో పెడతారంట హెల్ది ఫుడ్ వండీ పెట్టడానికి నేనేమి ఇప్పుడు ఇంట్లో లేను వండు పెట్టడానికి
గ్యాస్లిస్తార్లు
మేము ఇప్పుడు ఆఫ్రికా నుంచిస్తున్నాము ఇప్పుడే
ఆమ్మో సరే
ఇక్కడికి రండి ఇక్క ఫోర్త్ ఇయరోలో ఎందో చేస్తున్నారు ద ఆర్ సెల్ఫ అవును ఇప్పుడు ఖాళీగానే ఉంది అంతకు ముందు ఓ ఫామ్ డీ వాళ్ళు ఉండారు అది గట్టిగా తోస్తేనే వెనక్కపోతది ఆ నిన్న పైంటస్ట్ చార్జరు
ఆ చార్జర్ సిపిన్ ఉంది
ఓ ఒక్క నిమిషముందు అే మాట్లాడు ఉ ఓ కే
ఏంటేంటో ఉన్నాయి
మ మీ సప్పనియా మీ ఫోన్ వచ్చింది త్రీ వన్ లాస్ లో నేను దాంట్లో ఉన్నాను కదా కట్ అయిపోయిద్ద పిలది
కరెట్ అవ్వదు ఎతి మాట్లాడమని చెప్పు ఎత్తి మాట్లాడొచ్చు ఆ
న్నార ఇంకా ఆ ఆ సరే మే చేస్తాను పక్క్ర అంటే ఇప్పుడు చండాలంగా ఉంది అక్కడ ఇప్పుడు ప్రజెంట్ మా బ్యాగు్ లో ఇవన్నీ మేము పక్కన లోనే పెట్టేసుకున్నాము పెయింటింగ్ చేస్తున్నార అని తే ఇవే మా బ్యాగులువన్ని సామాన్లు చక్క తాన్త మాది వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అయిపోయినాయి ఆ ఫామ్ డి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సీస ప్రజడ్ ఈ సెకండ్ హీరోలు ఇప్పుడు వాళ్ళు చిన్న నెచ్చర్ వాళ్ళు కాదనమాట వాళ్ళు స్టైలిష్ గా ఉంటారనమాట సో అందుకని వాళ్ళు ఇవన్నీ వద్దే అ పోయారు
ఉ
ఊ వాళ్లకు
ఏ హాల్ టికెట్లు బుక్స్లు అన్ని వదిలేస్తున్నార
వాళ్ళకి కావాల్న్నప్పుడు వస్తారు తీసుకుంటారు వెళ్ళిపోతారు
ఆహా
ఉ వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వస్తారు
ట వస్తరు
వాళ్ళు వాళ్ళ ప్లేస్ బట్టలకు లేకపోతే అప్పుడుచ్చ ఇప్పుడుల ఆరు మళ్ల్ి లగేజ్ బ్యాగ్స్ అవన్నీ మావే ఒకసారి ఆ
ఇక్కడ కప్పెట్టుకున్నారా అంటున్నా
అప్పుడు కప్ప పెెడతాము నేను వేస్తాను పెయిట్
ఇది ఇంతేనా డోర్ ఇంకా మార్చరా
ఆహా ఇ ఇప్పుడు మారిస్తారో లేదో తెలీదు వాళ్ళు కొత్త వేపియాల అనుకుంటున్నారు
సరే
హ ఈరోోజు
ఆ కాలజ లో సెలిబ్రేషన్స్ అంట కద కాలేజ్ లో ఉగాది సెలబ్రేషన్స్
ఆ ఉగాది సెలబ్రేషన్స్ ప
నువ్వేమైతే స్నాం చే
స్నానం అంటేయి అప్పుటికప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా పోవచ్చ అని
టైమ్ ఎంత ట్వల్వ్ థర్టీ
ఉ మెసుకుపోవాలి కింద వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళు ఎప్పుడెప్పుడు తెలిదు అందు కని
మేము ఉన్నాం కదా పోయి రావచ్చు కదా
పోతాారు ఇప్పుడు వాళ్ళు ఇంకా తిడతారు ఇప్పు ఇప్పుడు న స్నానానికి ఇప్పుడు పోతే
ఎందుకు
వాళ్ళంతే లే కొంచెం పిచ్చి వాళ్ళకి ముదిరి
నువ్ చేేస్తే వాళ్ళెన్నది ఇడతారు
నీకు తెలియదు నీకు తెలియదు వాళ్ళు వాళ్ళ ఇప్పుడు పోౌద్దు గిగుద్దు అ అంటావ అనమాట
ఓకే
మా మిత్రం వచ్చినటునే హాయ్ మిత్రమా
అమ్మా మూసుకోన్నది
ఆ పిల్లకి ఇంకేం పనిలేదు నేను ఇంకొక మాట అంటే తడా పెట్టుకోలేదు మళ్ళీ వెళి పంతొంద్రలాక వాటినే ఏం చేస్తుందా రూముల్లో
నిద్రేస్తుంది అంద పెయింట్లు వేస్తుంటే పెయింట్లు వేస్తుంటే నేను గోడ మీద బొమ్మలు వేస్తున్నా
ఆ మమ్మల్నిను అసలు నిన్న చేరితే వాళ్ళ రూమ్ లో పెయింటింగ్లు ఈ గబ్బు అంతా చూసి నేనని చెప్పిందా వాడదేను నేను గీసానంట ఏంటి ఇవన్నీ ఏంది ఈ వీళ్ళ రూమ్ లో చెత్తా చదార్థం పెన్సిల్ తోటి పన్నుల ఇవన్నీ నేను చేసానంట హ ఇక్కడ ఆమలే నిరుముల పావుని చరిత్రద పంక ఎవరండరు
అభి త పాట్ నువుంట బ
నే ఆ రూమ్ లో ఉంటాము వీళ్ళిద్దరు రూ లో ఉంటా ఒకళ షిఫ్ట్ అయితే కి అప్పుడు నలుగురు ఒకే రూమ్ లో ఉ ఉండాలి అని అనుకుంటున్నాము
ఏ రూమ్ కి వెళ్తారు ఒకవేళ రూమ్ షిఫ్ట్ అయితే
షిఫ్ట్ అయితే అడ్ సైడ్ బయ్స్ సైడ్ ఉంటల అటు సైడ్ కదా మమ్మల్ని
ఇక్కడ స్ట్రైట్గా ఉండే రూమ్ లో చాలా వరకు లగేజ్లు ఉన్నాయే
ఎటు
స్ట్రైట్ గా ఇప్పుడు పాయింటే ఆ రూమ్ లో లగేజ్లు ఉన్నాయి
ఆ లాగేజ్ వాళ్ళు సర్తాజ్ వాళ్ళవి
ఎత్తుకోం పోరంటా
వాళ్ళు ఇప్పుడే కాదు కదా వాళ్ళు మాములుగా వెళ్ళారు కదా పండక్కి రంజాన్ కి కదా ఎల్లిండేది ఊ
రూమ్ చేంజ్ అవుతారు దుమ్ము అన్ని పడుతున్నాయి కదా అంటున్నా
ఇంకేం చెయలేము ఇంకా ఆంటీ వాళ్ళు వస్తేనే ఇంకా ఈ తుడిపచ్చుకొని మడిపించుకోవడమే ఇప్పుడు అడిగితే ఇంక అంతే ఇప్పుడు ఆంటి వాళ్ళు డు మా పక్క రూమ్ శుభ్రం చేస్తే నైట్కి అడా పనుకోవచ్చు
ఉ
హు లేకపోతే మేమే ఆరు ఒక రూమ్ని చిమ్ముకొని మేమే కొనుకోవాలి
ఉహు
ఒక యల వాళ్ళు రాకపోతే ఉ వాళ్ళ మీద అధారి పడుంది ఇప్పుడు
అంటి వాళ్ళపైన
ఊ వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎడ ఈ మధ్య అసలు రావట్ల వాళ్ళు
రావట్లేదంటే చెయ్యాలి కదా
చెయాలి అంటే మాముూలుగా అంతకు ముందు మా రూమ్ శుభ్రం మొన్న అసలు నిన్న రాలేదు అమ్మడానికి
ఊ
మొన్న కూడా రాలేదు మొన్న ఎప్పుడు మొన్నో మొన్న రాలేదు మళ్ళీ వాళ్లకి పనులు ఉంటాయి లే
అంతే కదా
హు మనం రీచ్ అయిపోతున్నావే గోల్
ఎం గోల్
ఫోన్ కాల్ గోల్
అయిపోయింది
ఉ సంతోషం